హలో
నమస్కారం ఆ వినిపిస్తుంది
మండి
నమస్కారం ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖళీనే ఉన్నాను మీరు
నేను కాలేనేనండి
ఉహు
అ
టీన్నారా
ఆ అప్పుడే చాలాసేపు అయిందండి తినసి ఇంకా మా స్నేహితురాలు ఫోన్ చేసింటే నేను మాట్లాడి తా ఉంది ఆ పాప కూడా ఆ అన్ని చెక్ చేస్తాన్నామ అండి అన్ని ఏ ఏవి ఎటు చోట ఉద్యోగాలు ఉన్నాయో అన్ని
ఆ
అట్లా ఈరోజు ఇన్ఫోసిస్ మీద పన్మానండి దాంట్లో ఏమంటే వా స్కిన్ రడ్రైస్ అవన్నీ వాయిస్ కాల్స్ అ ఉన్నాయండి ఈ స్కూల్
అవునవునవును అవునండి
దానిలో అసలు పోతే వాల్యూ ఉండదు కదా అక్క కానీ చూస్తాం మంచి కంపెనీ ఏం చెయ్యాలో అర్ధం కాట్లేదు
ఫస్ట్ మీరు ట్రై చేయ్యంట్రెస్ట్ దనికి మనకు జాబ్ కావాలా ఏదో అఫెర్ట్స్ చెయ్యడి ఒక సంవత్సరం సం చేయండి
అట్లా చేసాం అనుకో ఆ మీరు దాంట్లో చేసినారు కదా మళ్ళీ దీని దకి ఎందుకు వచ్చన్నారు ఈ ఫీల్డ్ లేదు మీరు చేసే పని అది కదా అంటే
ట్రై చేయండి అయితే లేకుంటే ఉదయం ఇంకో అమ్మాయితే మాట్లాడిన కదా అదయితే ఫినాన్స్ ద కొంచెం కంపెనీ ఇట్లా బిపిఎం పోయే దానికంటే ఇదే బెస్ట్ అనుకో కొంచెం అయితే
ఉ కంపెనీ పరంగా చూస్తే ఇది ఏం చేయలో అర్ధం కావాట్ల
ఏదో ఒకటి ఆలోచించుకోండి మళ్ళీ ఒక ఈ రెండు మూడు నెల జాబులు ఓపెనింగ్స్ మళ్ళీ క్లోజ్ అయిపోతాయి అవి
అవి ఎన్ని రోజులు ఉంటాయి పొద్దునక్కతో మాట్లాడినవి
అవి ఇవాళు పెడుతూనే ఉంటారు ఎప్పుడప్పుడు నిన్న జరిగి దంట ఒకటి
ఉ
ఇంకా మళ్ళీ ఎప్పుడు జరుగుతాయో నాకు తెలీదు అంతగా క్లారిటీగా
ఉ
అనుకోండి మీరు మళ్ళీ
ఉ అదేనండి అడగళ్ల
కంపెనీలకు కూడా ఉన్నాయి నువ్వు ఒక ఎవరోన్న ఒకరు తోడు ఉంటే నీక్ పోయి అటెండ్ అవ్వ నికి అట్లా
బాగుంటది అట్లే మా స్నేహితురాలు ఇప్పుడు చేసిన పాప పాప ప ఏ ఇది ఏది పోతునా ఇద్దరం పోదామని ఆపాప అంటాంది ఆపాప పెద్ద తనక
అవునా
ఆ కానీ ఇంక తప్పదు పోదాములే తోడుగున్నా ఉంటుంది లే అని ఉర్కనే
ఆ అంతేలేండి పోయి ఏదో ఒకటి తెచ్చుకోండి ఆపాప ఏం మీతో ఏం ఉండదు నీక్ జాబ్ వస్తే నువ్వు పోతవ్ ఆ పిల్ల్లోకి వస్తే ఆ పిల్ల వెళ్ళిపోతది ఫస్ట్ ప్రయత్నం అయితే చేయండి ఏదో ఒకటి తెచ్
అ
టైం అయిపోతే కష్టం ఊరికే సంవత్సరాలు వెయిట్ చేస్
ఏదో ఒకటి ఫస్ట్ చూసుకోలండి
అవునండి ఉ
వచ్చినా కష్టమే అది చేయలేము రాకపోయినా ఇట్లా ఉండలేం
ఏదైనా కష్టమే చదువుకునేటప్పుడే బాగుంటది ఏదైనా
అవునా అంట చదివేటప్పుడే కొంచం మే లా అని అందరు అంటారు అందరు ఇప్పుడు జాబ్ కోసం వెతుకుతూంటే అందరు ఆ వచ్చినావా ఇప్పుడు రమ్మ నీకు తెలుసు తుందిరా ఏమి బాగా దజ్జగా కూచుంటావు చదివి ఏమంటే ఏమి అన్న డు ఇప్పుడు రా చూసుకున్నారా ఇప్పుడు అన్న అన్న అందరు బెదిరిస్తున్నారు అట్లే
దీంతో పోల్చుకుంటే ఉద్యోగాలు అవన్నీ కష్టం మన వల్ల అయ్యే పనులు కాదు
అప్పుడు మనం ఆ చదివడానికే తిప్పలుబడతానము దానికి మించి ఇది చాలా
అదే ఇప్పుడు అందరు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటారు ఈ సమయంలో ఇది ఇప్పుడు దూలు తీరుతాది మనకు
ఇప్పుడే అసలైన సినిమా కనిపిస్తుంది అని అంటరు ఏందో ఇదంతా అక్కడికి పోలేరు అసలు మూడు రోజులు అయింది వచ్చి అందరు మొం పక్కింటోళ్ళు అందరు వచ్చిందా వచ్చింద అని అడుగుతానారు
ఆహా వచ్చింది ఇంకా పిల్చలేదు అని చెప్పండి అంతే
ఏం చేసేది మీకన్నా అట్లీస్ట్ అది పిలిచలేదా అనే కారణంమన్నా ఉంది నాకు ఏమి లేదు
అట్లే చెప్పండి మీరు కూడా ఏముంది దాంతో సంవత్సరం అయితే అది పిలిచే లోపల అని చెప్పండి గమ్ముగుంటారు ఇంకొకసారి అడకుండా
నేది ఇంగ చదివేది ఉంది మీరు వచ్చి చదువుతారా అ
ఆ అంతే
మనకన్నా విళ్ళకే ఎక్కువ
ఎందండి
మనకన్నా వీళ్ళకె ఎక్కువ
అవును ఇంట్లో వాళ్ళకి కూడా అంత ఆసక్తం ఉండదు గానీ పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళకి వీళ్ళు ఏం చేస్తున్నారు
ఆ ఇంట్లో ఉంది లే నేంలే అనుకుంటారు ఇంకా
ఆహ పెళ్లిి చేసుకుంటారాండి మీరు
అహ్హ అమ్మయ్య హ్ అ అంటే కొన్ని రోజుళన్న ఇంట్లో ఉంది ఉన్నిద్దాము అని వీళ్ళు అసలు
ఆహా
అంటే ఒ ఫస్ట్ లో కదా అందుకు అట్లా కొన్నిరోజులు అయినాంక వీళ్లు గూడ అట్నె అంటార్ నా తెల్సి
ఉహ్
ఇద్దం ఏమైతదో
ఇంకెన్నేళ్ళు ఉంటారండి మీరు పెళ్లిి తీసుకోకుండా
ఆ అసల్ పిల్లనే చాప్ట్ర్ నా జీవితంలో లేదు అని భావిస్తున్నాను
ఎందుకండి అట్లా
ఇంకేంది ఇప్పుడున్న సమాజానికి నాకు సంబంధం లేదు నాక్ సెట్టు గాదు కొంతమంది మంచ్చోళ్ళు ఉన్నారు కొంతమంది మీలాంటోళ్ళు అబ్బా మీరు పెళ్లిి చేసుకుంటే అది ఇవేయండి వీళ్ళంటొళ్ళు ఉండడం ఉన్న కాలంలో నేను నిజంగానే షాక్ తొమ్మిది దేండ్ల నుంచి అంటే ఇంకా చూసుకోండి నేనేంత స్ట్రాంగో ఇప్పుడ ఈ కాలంలో ఎవరు ఉంటారండి అసలసల బయట చూడండి అద్దుమానంగా ఉన్నారుమ్మా నేను కళ్ళరా చూస్తానా కదా ఒకరితో ఫోన్ మాట్లాడతారు ఇంకొకరితో మళ్ళీ అట్లే మాట్లాడతారు అట్ల ఎట్లా మాట్లాతారు నాకర్ధం కాదు అంటేను మామూలుగ మాట్లాడరండి అది మామూలుగా మాట్లాడితే నార్మల్ గా మాట్లాడతారులే అనుకోవచ్చు అట్లా కాదండి వాళ్ళు తేడగానే మాట్లాడతారు
ఆహా
ఎవ్వరు ఫ్రెండ్సో ఎవరు వాళ్ళు ఆ అంద్ డబ్బులు ఉంటే చాలండి వాళ్ళతోనే ఎక్కువ మాట్లా దా డబ్బుల్ లేనోళ్లతో ఎవరు మాట్లారు
డబ్బుకే ఇప్పుడు అంత ప్రాముఖ్యత
అవును బయటికేమో అట్లా అట్లా చెప్పరు మళ్ళీ ఆ ఎవరు కావాల డబ్బులు అన అంటారు వాళ్ళే మళ్ళీ
అంటారు
ఎంత దారుణం అసలు వాళ్ళకసలు అట్ల ఎట్లా చేయబుద్ధి అయితుందో అర్థం కాదు
వాళ్ళకుండాల వాళ్ళలో కలిసి ఉండాలది
వాళ్ళ చేష్టలు వా ఎట్లట్లా అర్థమే కాదు. ఏమన్నంటే ఫ్రెండ్ మాటల్ చూస్తే ఆ ఫ్రెండ్ ఫ్రెండ్ లాగే ఉండవ్ మేం ఇన్ని చూసి ఓరి పెళ్లి చేస్కోబద్ది అయితుందన్న ఇంగ వచ్చే వాళ్ళక్ వాళ్ళకే ఉన్నయి ఎన్నో పది ఇరవయ్యో ఉంనింటయి వాళ్ళ స్టోరీలే
మీ ఫస్ట్ క్వశ్చన్ అడగాల్సిందిదే
ఆ మీకున్నాయా ఏమన్న ముందు ఆమె ఆమె దగ్గర ఇంకా ఇన్ని మంత్స్ ఇయాలె
ఫస్ట్
ఒక్క పోకైనా వాళ్ళ హిస్టరీలన్నీ బయటపెట్ అప్పుడు దోల్ తీర్తుంది ఇంట్లో వాళ్ళు వచ్చి చెప్తే ఆ హోలి ఇంత మంచోల్లన్ పొగిడిందే వీళ్ళనా అనాల్ వాళ్ళే
మ్ అయినా వినర్లేండి కానీ ఎన్ని చెప్పినా మనం
మ్ ఎట్లాంటోల్ ఇయన్నీ తిట్లతో దార్ నంగున్నారు బైట
అది మనకు తెల్సు చూసే వాళ్ళం కాబట్టీ మనా తల్లిదండ్రులక్ అవన్నీ తెలీదు గదా ఇప్పుడు ఇట్ల జరిగేవంతా వాళ్ళేమనుకుంటరు మ్ వాళ్ ఏదన్న కళ్ళతో చూస్ తే ఇట్ల జరిగినవి అప్పుడు వాళ్ళకర్థం అయితది. అంతవరకు ఎవరికీ అర్థం గాదు. మనక్ గుడ్ ముందు తెలీదు గదా ఇట్లాంటివన్నీ చూసే కదా తెల్సు కుంది.
నాకది ఒకటి అర్థం కాదు నే నేనిట్లా నేన్ చెడ్డద నిలాగున్నానా లేకపోతే అందరు చెడ్డదాన చెడ్డల్లాగున్నారా అని అర్థం గాదు. ఒక్కొక్కసారి ఎంత ఆలోచిస్తానో ఒక్కొక్కసారి చాలా ఆలో చిస్తానండి ఎందుకో నా ఆలోచ
చీ ఆలోచించి గుడా అ టైమ్ వేస్ట్ తప్ప ఏముం
ఆ అంటే ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ అట్లా అంటారన్మాట. నువ్ మారవా ఇంకా ఇంట్లేనా అని అంటే నేన్ చెడ్డదాన్న లేకపోతే మీర్ చెడ్డోల్ల అని మ్ నే అంతే ఇట్లే ఉండేదంటే ఉంటే ఎప్పుడుకి మారవా అన్ వదిలే
కీ ఇలాగే ఉన్నరు. మళ్ళీ మారడం ఏముందందులో ఏదో అప్పుడు ఒకలా ఉండి ఇప్పుడ్ ఒకలా ఉండి అదన్న ఉంటే ఏమన్న అనుకోవచ్చు.
ఆ వాళ్ళలా మనం ఎట్లైతామండీ ఒక్కోర్కొక్కోట్ ఉంటది అందరూ వాళ్ళలా
కొందరు అందరు అందర్లో కల్వలేరు కొందర్ కలుస్తరు. అందరూ ఒకేలా గుండాలనుకుంటలేరు అదే కొందరు కలవలేరు ఎందుకో జనాల్తో అట్ల మా తమ్ముడు గుడా అంతే అండి. నాతోనే సరిగ్గ మాట్లాడ్ మా తమ్ముడు ముందు కానీ మనం మాట్లాడ్తే బాగా మాట్లాడతాడు అట్ల మనం మాట్లాడిస్తే మాట్లాడు
ఉమ్ మిమంతా అదో టైప్ అట్లాంటోళ్ళని చూసి యాటిట్యూడ్ వీళ్ళక్ పోగరు అనుకుంటే నేనెం చేనొళ్ళం
యటిట్యూడ్ ల పొగర్ల వాళ్ళ మనస్తత్వం అట్లాంటిది మనం ఏం చేయలేం
ఓ
సరే అండి అయితే ఉంటాను